ఎంతనో
ఏముంది ఏం లేదు రా నువ్వేం చెత్తనవ్
ఇవి నేను ఫోన్ చూత్తన ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే చెసినా ఇప్పుడే
మ్ హు తిన్నావ మరి
హు తిన్న నువ్ తిన్నవ
తిన్న తిన్న ఏం కూర
కూర ఇ ఆలుగడ్డ మీది
నాది మటన్
మరక్కు ఇంకాఅయిపోలేద పండగ మీది
అయిపోయింది అయిపోయింది ఈరోోజు మార్నింగ్ అయిపోయింది మళ్ళీ నార్మల్గా పుల్సుతోో చెసింది పుల్సు చెసింది
ఆహా
మ్
ఇటుపోఇల్లు ఇయ్యాల పొద్దనికెళ్లి అవ్ పియలే మరి ఊళ్లే
ఆ అ
ఉల్లవుపియ్యాలే ఎటు పోఇల్లు
ఆ కొంచెం వర్క్ ఉండే అట్లానే పో పోయినాం పార్టీ చేసుకున్నాం కళ్ళు చెప్పి
ఆ
హు కుండ చికన్ లే కుండ చికన్ ఎషిణం
ఎవలేవాలు
నేను మా టెంన్త్ ఫ్రెండ్స్ ఉండే వచ్చిర్రు ఈరోజు ఊరోస్సే వాల్ కళ్ళు చెప్పి కుండ చికెన్ ఎషిన్నాం
కల్లేవల కడ చెప్పినవ్
ఇక్కడ ఆయన పబ్బతి శ్రీను
ఆహా
ఆయన దగ్గర కొంచెం సతీష్ గౌడ్ దగ్గర కొంచెం
ఆహా
మ్
ఆయే పొద్దనుంచి అవ్ పిత్తలేవని నిను అనుకుంటనే ఉన్నా
అవునా అదే ఇగ ఫ్రెండ్స్ వచ్చిర్రు ఒకవేళ ఏం చేసినవ్ పొద్దునకేలి
ఏలేద్ లేద్ మేము పొద్దుగాల పోలానికి మందు కోట్ ట్టట్నే ఇతకిపోయిన
ఏటూ
నా తమ్మునోళ్ల బాయికి
ఊహు ఈతకుపోయిరా
ఆఆ ఇతకి పోయి అడిగీతే టీ
వాల్ ఎవ్వలేరా
వాల్ ఎవ్వర్ లేరు
ఊహు హు మంచిగున్నాయ వాటర్ వైట్ గా
ఆ మంచంని ఇరవై మంది బోయి సరి జేయాలి. నీళ్లంత అల్లం కొల్లం అయినయి
ఓహోర్నీ మరి వాళ్ళు చూస్తే తిడతరుగా
ఆయన రాలే ఇయ్యాల బాయ్ కాడ్కి
ఊహు వాళ్ళు బాయ్ దగ్గర రాలే కాబట్టి ఇగ మేమ్ వెళ్లేవాళ్లు ఉంటే రానీయ్యరు అసలు ఉహు అవును ఇప్పుడు ఫుల్ ఎండలు కొడు త్తన్నయ్.
అదే సమ్మర్ కదా
తని ఇగ మేలో ఎట్లా కొట్టాలనేమో
ఇంగ బీభత్సంగా సంపి పెడుతయి
ఊ అప్పుడు ఇంక తట్టుకోవడం కష్టం
ఆ
హు మొన్న అవును నీ ఇంటర్ అయిపోయింది కదా
ఆ అయిపోయింది మొన్ననే ఎగ్జామ్స్ రాసొచ్చా
ఊహు ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్ చ్చినయ్
నాలుగు వందల ఇరవై ఒకటి ఏం మంచిగా రాసిన గాని వాడు దిద్దెటోనికి చేతులుంటాయిగా
ఊ అవునవును పాస్ అయితావా మరి
నీ ఎక్కడ పాస్ మంచిగనోత్తయ్ మార్కులు
ఉహూ మరి నెక్స్ట్ ఏమనుకున్నవ్
ముందయి రావాలా
బీటెక్క అవునా అంటే కాలేజ్ ఏమైనా ఫిక్స్ అయి వినమంటే ఓర్ ఓరన్న చెప్తే చేద్దాం అనుకుంటన్నావా
లేదు లేదు ఒకసారి ఎంసెట్ రాత్త
ఆ
ఎంసెట్ రా ఎంసెట్ రాత్త.
ఆ
అళ ఏమన్నా మంచి సీటు మంచి మార్కులు తొని వత్తే ఇక దాని లొనికిపోతా లేకపోతే నాకు నచ్చిన ఏదన్నా కాలేజ్ చూసుకుంటా
ఆహ‌ అంటే నీ నువ్వు నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ రూటు ఇటు సైడ్ వద్దాం అనుకుంటున్నావా
లేదు లేదు సాఫ్ట్వేర్ కాకుండా ఇంకా వేరే చూద్దాం అనుకుంటాన కొత్త త్త కోర్స్
ఉహు మరి నార్మల్ గా చూసుకోపోయినవా డిగ్రీ కానీ ఐటిఐ కాని
అంటే దీంట్లోనే బీటెక్ నే వేరే కోర్సులు ఉంటాయి కదా సార్ స్టూ రి కాకుండా
ఆ సివిల్ ఇంజనీర్ ఉంటది ఈసీ ఈసీ ఉంటది ట్రిబలి ఉంటది
ఆ
ఇంజినీరింగ్ లో మ ఉంటే చానే ఉంటాయి
అయ్యా ఆర్టిఫిషిల్ ఇంటెలిజెంట్ పోదామని అనిపిత్తాన్నది
ఏ అయ్యా
హ్మ్
ఏఐఎంఎల్ అని ఉంటాది ఇగ సిఎసి అదే నార్మల్ ఈ కోడింగ్ దీని కిందకే వస్తాది
నా కోడింగ్ ఇప్పుడు వాళ్ళు నేర్పిత్తారా మనం బయట నేర్చుకోవాలా
ఇంక వాళ్ళు కొంచెం కొంచెం నేర్పిస్తారు వాళ్ళు నేర్పించింది మనం ఇగ వస్తదంటే అది కష్టం మనం బయటనేే నేర్చుకోవాలి మనం సొంతంగా నేర్చుకోవాలి మెయిన్ గా
అంటే బయట అంటే ఫాలో
యూట్యూబ్ యూట్యూబ్ లో ఇప్పుడు నార్మల్గా లాంగ్వేజెస్ ఉంటాయి పైతాను సి ప్లస్ ప్లాస్ జావా హెచ్టిఎంఎల్
అదే ఇప్పుడు మరి అవి అంటే చదివే విధానంగా ఉండవు అంత బ్రాకెట్లు
అవును చాలా కష్టం పిచ్చిలేస్తది అసలు
మరి అది ఎట్లా అర్థం కాల మనకు అదార్ ఇక్కడ ఇది కొట్టాలి ఇక్కడ ఇది కొట్టాలని
ఇగ చదువుతాను చదువుఅంటే అదేం అర్థం అయితాంటాది నాక్కూడ రాదు నాకు అసలు ఏం రాదు కొంచెం కూడ రాదు నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పి చెప్పింది ఎట్లా గుర్తు పెట్టుకుంటారు ఎట్లా చేస్తారంటే ఆ చదువుతాంటే చదువుతాంటే అదే అర్ధం అయితాదని ఆమె అన్నది
అవున మ్ అంటే లిర్నింగ్ తీసుకోవాల బయట నేర్చుకోలే నిను
ఒక చిన్న ఒక ఒక టూ లైన్స్ అఔట్పుట్ కోసం మినిమం ఒక టెన్ ట్వంటీ లైన్స్ కోడ్ రాయాలి
అబ్బా
ఉమ్ ఒక టూ లైన్స్ ఔట్పుట్ కోసం ట్వంటీ థర్టీ లైన్స్ ఈజీగా కోడ్ రాయాలే రాస్తే అప్పుడు ఔట్పుట్ అనేస్తుద్
ఇది ఎక్కడ అంత ఇప్పుడు ఇంటర్ ఐపోడు అయిపోయింది అనుకుంటానే బీటెక్లో గుడా మంచిగా ఉండేటట్టుంది
ఉమ్ బీటెకంటే ఈజీ ఏమ్ ఉండదు చాలా కష్టం ఉంటది ఔను నీకు చాలా హార్డ్ ఉంటది ప్రాక్టికల్స్ ఉంటాయి ల్యాబ్లని ఉంటాయి అంత చాలా కష్టం ఉంటది
అదేదే
ఉమ్ మిడ్డు సేమ్ము
హ మిడ్డే ఎగ్జామ్స్ అంటెంటియి అల్ల కాలేజోల్లు ప్రోవైడ్ జేషేటివ
ఆ కాలేళ్ళు నార్మల్గా ఇప్పుడు మీరు ఏంది ఎఫ్ఏ వన్లని ఇట్ల నార్మల్ ఉంటాయి గదా
అయి రాయకపోతే ఏమన్న ఇతద ఎగ్జంలు
అంటే రాయాలి నార్మల్గా ఇగ టేస్ట్ లాగ అనుకోరాదు
ఉహా
ఉమ్ రాయాలి రాయకపోతే ఎగ్జామ్స్ పెట్టరు అదని అంటారు
అదేదే
ఉమ్ ఔను మరె నీకు నాకు తెలిసింది నీకు ఎడిటింగ్ మీద ఇష్టం ఉంది ఎడిటింగ్ మీద పిచ్చి ఉందిదని అన్నరు మరి నార్మల్ గా బయట ఎడిటింగ్ నేర్చుకోపేనవ్ ఎందుకంటే ఫ్యూచర్ల ఇప్పుడు ఏర్ రిప్లేస్ చేస్తు అ సో ఏఐ తీస్కున్నా గుడా నువ్ ఎడిటింగ్ నేర్చుకుంటె ద్దిగదా నీకందులో గుడా అర్దమైద్ది ఎఐ అనీ ఏటి నేర్చుకో ఇప్పుడు ఒచ్చే జనరేషన్ లో ఎడిటి టింగ్ కి బాగ కెరీర్ ఉంది ఈ సాఫ్ట్వేర్ ఇవ్వంటె అం తేమ్డదుగని ఎడిటింగ్ కి బాగా కరెర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ ఇది కంటెంట్ క్రియేటర్స్ ఐతురు సో వాళ్ళక్ ఎడిటర్స్ కావాలే ఉ మూవ్ మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ ఇప్పుడు గ్రాఫిక్స్ మూవీస్ ఒస్తున్నాయి
ఔను
ఉమ్ వాళ్ళకెడిటర్లు గవాలె
నాకున్నది దాని మీద ప్యాషన్ గనీ ఇప్పుడు ఏమంటే డబ్బులు ఔస్రం ఒచ్చినాయి గాబట్టి ఇప్పుడు మనకి ఏం జేయల్నో అర్ధం కాట్లే అది తక్కువ్ డబ్బులు ఒస్తున్నాయ్ ఇప్పుడు పోటోగ్రాఫీట్ల ఎడిటింగ్ గిట్ల జేత్తె తక్కుఒస్తున్నాయ్ సాలరిట్ల
ఊహు అంటే నువ్వు అన్కుంటానవ్ ఒస్తుంట ఒస్తు ంటే నువ్వు ఐ మీన్ నువ్వు ఫేమస్ అయి్ ఫేమస్ అయినవనుకో ఫేమసయిపోత్ తే నీకూ
కానీ ఇప్పుడు కొంచెం అర్జెంట్ ఉన్నాయ్ గదా పైసలు అర్జెంట్ ఉండే సరికి ఇ్య మనందాంలో పోవదుళయలా
మ్ నీక్ ఫ్యాషన్ అన్నప్పుడు ఫ్యాషనే నేర్చుకో ఫ్యాష్నన్నవ్ కాబట్టి అదే నేర్చుకోని అంటున్నా
అదే నేర్సుకోవాలి పో పోయినాక హైద్రవాద్ పోయినంక ఏదో కటి చేసి జలో దాంట్లో కావాలి
ఉమ్ అదేలే అంటే నార్మల్ ఇప్పుడు నేను నచ్చకుండా బీటిక్ తీసుకొని ఆడిక్ వెనంగా ను చదవకపోవడం నీకు సబ్జెక్ట్స్ అర్థం కాకపోవడం ఇప్పుడే టైం వేస్ట్ ఎట్లా ఎట్లా ఇప్పుడు నీకు ఎడిటింగ్లో ఒకే గ్రిప్ ఉంది కాబట్టి నీక్ తర్వాత బేస్ శిక్షణ కూడా అర్ధమయి ఏ తెలుస్ అంటయ్
ఆ మనకు తెలిసి యి గనీ ఎట్లయిన గయే ఉ తెలిసిన ఉంటాయి గన్ సిస్టమ్ లో ఉన్నప్పుడు కొంచెం వేరే ఉంటాయి
మ్ అంటే ఇప్పుడు నార్మల్గా మంచి మ్యారేజెస్ ఒస్తాయి పెద్ద పెద్ద మ్యారేజీలు పెద్ద పెద్ద ఈవెంట్లు వట్టుకుంటే నీకు ఒక్కరోజు వన్ లాక్ టు లాక్ తీసుకుంటార్ నార్మల్గ బయట ఏడిసన్ ఎడిట్ టర్స్ ఉంటర్ గద మ్ ఒకరు ఒకరు ఏంది కంటెంట్ క్రియేటర్ ఒకడ్ తమ్ నెల్ క్రియేట్ చెయ్యనికి ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ జస్ట్ తమ నేల్ క్రియేట్ చేయనికి
అదె
మ్
నార్మల్గా ఈ పెళ్లి వీడియోలు అంటే ఇట్ల నార్మల్ ఇన్విటేషన్ వీడియోల్ ఉంటాయ్ గదా
మ్
పెళ్లి పిలుపులు పిళ్తానికి ఇట్లా అట్లాంటియ్ అయితే చేయగలుగుతాం ఇప్పుడు మన నార్మల్గా ఫోన్లా
మ్
సెల్ లా సపోర్ట్ చెత్తది చెత్తది చెత్తది నా పోన్ ల వేరే రెండు యాపిల్కెచ్చిన అల్లా కెళ్ళి అయితే మొత్తం హెచ్డీ క్వాలిటీ లో త్త
అవునా అట్లా గుడ ఉంటదా మ్ హ్ మరి ఇంకెంత తెలుసు ఇన్ని చేసినావ్ కదా ఇంకేంది మరి ఇగ దాంట్లోకి పో మళ్ళీ ఏఎంఎల్ బిట్టేక్ పోతా అంటే
అదే ఇ అడిగిన ఆల్రెడి అడిగితే అదే అదే నేను అడుగుతే ఇప్పుడు ఎందుక్లే కొద్దిగా ఆగి బీటెక్ చేయి తర్వాత
ఎవరూ
ఇంట్లొ
ఆహా ఇంట్లిగ అట్లనే అంటారు వాళ్ళు నీకు నచ్చింది తినాలె ఆడ నీకు నచ్చకుంట నువ్వు చేస్ అన్కో ఫెయిల్ అయినంక పాస్ అయినంక ఇబ్బంది.
ఏదో ఒకటి అనిపిస్తనే ఉంటడి మళ్ళీ గిల్టీవి అదే మన ఏదో బాగా అనిపిత్తది లోపట
ఫీలింగ్ ఉంటుంది.
అదే మా ఊడిపో నాకేం వత్తది అంతా
ఆ అందుకే ముందే ఆలోచించుకొని ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ క్లాసెస్ ఉంటే ఒక టూ ఫైవ్ టూ సిక్స్ మంత్స్ పోయినవనుకో తర్వాత పే చేసి వస్తున్నయి తన్నిల్ క్రియేటరూ అదో ఏదో ఇప్పుడు ఏ కంటెంట్ క్రియేటర్కైనా పక్క ఎ టర్ కావాలె.
ఆ
ఎడిటర్ లేంది ఏ కంటెంట్ క్రియేటర్ చేయ అసల్ కంటెంట్ చేస్తలేరు ఎవ్వరు మ్ సో ఇప్పుడు ఉత్సవాల్లో అందరు కంటెంట్ క్రియేటర్ అయితుంరు
తల్లి
మ్ అందుకే
ఎటు పోతాన్నవ్ రేపు
ఏటుంది ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అని చూస్తున్నా.
ఆ రేపు ఏం పోతవ్ లే రేపు అయినా ఏం పనుంది.
ఏం పనిలేదు ఎందుకు నువ్వు ఎట్టనపోతున్నవ్
ఎట్లేదు ఇగ హైదరబాద్ పోదాం అనుకుంటున్నాము. అత్తవా
ఎప్పుడూ
రేప్ అన్న ఎల్లుడన్న
ఆ వస్తలే ఎల్లుండయితే వస్త
ఆ సర్లే మరి రేప్ పొద్దుగాల ఫోన్ చేత్తవ మరి ఒకసారి
ఆ ఫోన్జెయి ఫోన్జెయి
సరే మరి ఉంటాన్న మరి ఇప్పటికే లేట్ అయింది. సరే మరి
ఆ బాయ్
ఆ
ఆ